హలో మేడమ్ నమస్తే
హలో సార్ నమస్కారం హ
బాగున్నారా
బాగున్నాం సార్ మీరు బాగున్నారా
ఆ బాగున్నాం
ఏం చేస్తున్నారు సార్ మరి
ఏం లేదు మేడం టిఫిన్ చేసాము ఈ రోజు ఉగాది పడుగ కదా అని ఓ ఉగాది పచ్చరాచ చేశాము తీసుకున్నాం కూడా అయితే ఇది ఉగాది పండగ స్పెషాలిటీ ఏంటి ఇది ఎలా చేశారనే విషయాలు ఈ రోజు మాట్లాడుకుందాం మేడం నిన్న మొన్న మాట్లాడితే మీరు బాగా చాలా విషయాలు నాకు ఏం తెలియజేశారు మేడం
సార్
ఈ రోజు మీకు ఉగాది శుభాకాంక్షలు మీరు ఉగాది పండుగ నిర్వహిస్తారో లేదో తెలియదు కానీ పండగ సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్త
థ్యాంక్ యూ సార్ మీ కూడా ఉగాది పండుగ శుభా శుభాకాంక్షలు
మాట్లాడదాం మేడం ఉగాది పండగ ఎప్పుడు ఏ నెలలో వస్తుంది మేడం దాని గురించి మీరు ఏమైనా చెప్తారా నాకు
మార్చి నెలలో అంతే పర్టికులర్ గా మంత్ ఉండది కదా సార్ ఈ పండుగ కి
అవును మేడం అది చైత్ర మాస అని ఈ రోజు నుంచి చైత్ర మాసం స్టార్ట్ మేడం
ఈ ఇయరంత చైత్ర మాసం ఉంటదా సార్ మళ్ళీ ఉగాది వరకు
ఆ
చైత్రమాస అంటే హిందూవుల అది తెలుగు వారు పేర్లు పెట్టుకుంటారు కదా మేడం సో చైత్ర మాసం అలానే శ్రీ పరాభావ నామ సంవత్సరం స్టా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడంటే ఈ ఈ రోజు నుంచి
ఈ రోజు నుండి మళ్ళీ ఉగాది వరకు అదే ఉంటదా సర్ ఇగ
శ్రీ పరాభావనామం ఆ ఉగాది సంవత్సరం అని ఈ రోజు నుంచి స్టార్ట్ చైత చైత్ర మాసం అని కూడా ఇప్పటి నుంచి అంటారు ఇది మొదటి సంవత్సరం ముఖ్యంగా తెలుగు వాళ్ళకి
అవును సర్ మొదటి పండగ మొదటి సంవత్సరం
ఆ
లైక్ న్యూ ఇయర్ లో లాగ ఇప్పుడు
ఆ ఇది ఈ తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరమే సో ఇప్పుడు కొత్త సంవత్సరంలో ఆ కొత్త పనులు ప్రారంభించాలని సంకల్పించి ఈరోజు మొదలుకొని శాస్త్రవేత్తల వరకు అంటే ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ సెంటిమెంట్ గురించి మాట్లాడుతున్నాను ఏమైనా కొత్త పనులు స్టార్ట్ చేస్తారు కొత్త షాప్ తెరవడం కానీ కొత్త యూట్యూబ్ తయారు చేసుకొని స్టార్ట్ చేయడం కానీ బిజినెస్ చేయడం కానీ చేస్తార్ మేడం
ఓకే సార్ ఇంకేం చేస్తారు సార్ ఉగాది పచ్చడి ఏకత దానిలా ఎందుకు ఈ రోజే స్పెషల్ గా చేసుకుంటాం దానికి ఏమైనా ప్రత్యేకత ఉందా
కొత్త సంవత్సరంలో తెలుగు వారికి ఏంటంటే ప్రకృతిలో కొత్త ప కొత్త పండ్లు తయారవుతాయి. ఆ తర్వాత దసరా నుంచి పండించిన పంట ఏదైతే ఉంటదో అది బంతి అంటారు. ఆ ధాన్యపు నూర్పిడై ఆ కొత్త ధాన్యాలు అలానే ప్రకృతిలో కొత్తగా పడిన పంటని ఈ కాలంలో ఆ అంటే ఇప్పుడు ఈ రోజు నుంచి తీసుకుంటే ఆ జీవితంలో కష్ట సుఖాలను సమానంగా ఎదుర్కోవచ్ చనే ఒక ఆ ఆచారం ఒక నమ్మకంతో తెలుగు వారు ఈ రోజు అట్ల స్టార్ట్ చేస్తారు. ఆ ఉగాది పచ్చడను ఆరు రుచుల సమ్మిళతంతో చేస్తారు. ఉప్పు, కారం, చేదు, వగరు. అని ఇట్ల ఉంటాయి. వాటిని కలిపి ఆ దానిని తీసుకొని ఆ ఇక నుండి ఇక నుండి అంటే ఈ సంవత్సరం అంతా నాకు ఆ అన్ని కూడా సమానంగా ఎదుర్కొనే శక్తి ఇవ్వాలి దేవుడు అనుకుని ఇస్తారన్నమాట.
ఓకే సార్
ఆ మేడం మీరు గుడా ఏమైనా దీని గురించి ఆ ఇంకా కొత్తగా ఆసక్తికరమైన విషయాలు ఉంటే చెప్పండి.
బక్ష్యాలు గుడా జేసుకుంటరు గదా సార్
ఆ అన్ పంచభక్షలు అంటారా ఊగే భక్ష్యాలే అంటారు కదా నేన్ నిన్న విన్నాను. ఇక్కడ ఓకే చెప్పండి మేడం దాని గురించి
నార్మల్గా భక్ష్యాలని అంటే సార్ గోదుమ పిండితోని చేసి అందులో కొంతమంది బెల్లం ఏసుకొని చేసుకుంటరు కొంతమంది కందిపప్పుతో ఏస్కొని పండగ రోజు వాట్ని గుడా చేసుకొని తినడం చుట్టాలకి పంచి పెట్టడం. ఇట్ల బంధువులకి ఇట్ల మా కాల్నీలో ఉగాది రోజు ఇట్ల డాడీకి తెలిసిన వాళ్ళు మమ్మీకి తెలిసిన వాళ్ళు ఆ ఉగాది పచ్చడా ఇంకా ఇది తెచ్చిస్తారు సార్
అవును అంటే మనం తయారు చేసి మనమే తినడం కాకుండా మన ఇరుగుపొరుగు వారి పంచి వాళ్ళతో ఆనందంగా గడుపుకోవడం అన్నమాట. బాగా చెప్పి ప్పారు. అంటే మనకు తెలిసిన వాళ్ళక్ గుడా పంచాలి. వారి వారి నోట్లో గుడా ఒక ఈ వంటకం అనేది పడాలన్నమాట. సో మంచి బంధుత్వం స్నేహం పెంచు కోవడానికి అవును పండుగ కాబట్టి సూపర్ బక్షాలు చేసి ఆ ఏం లేదు మేడం ఈ రోజు ఎలా చేశాం అంటే ఉదయమే సి ఉదయం ఆ అదే ఎలా జరుపుకున్నాం అనేదే చెప్తున్నాను మేడమ్ ఉదయమే లేసి ఆ ఇల్లు శుభ్రం చేసుకొని ఆ ఇగ మన ఇల్లాలు ఇంటి ముందు ముగ్గులు ఏశారు. గడపను అలంకరించుకున్నాం మామిడి తోరణాలు కట్టుకున్నా ము. తర్వాత ఆ నిన్నా మార్కెట్ ఎళ్ళి తీసుకొచ్చిన మామిడి
సచ్చి ప్రతి పండగ్కి ఖచ్చితంగా కడతారు కదా సార్ మామిడాకులు, తోరణాలు
ప్రతి పండుగలు చేస్తాము. మనం గుడా కొత్త సంస్ పండుగలానే ఫీల్ అవుతాం అది ఆంగ్ల న సంవత్సరాన్ని మేము కొత్త సంవత్సరంగా ఫీల్ అవ్వము. గానీ ప్పుడు అలవాటైరు గదా హ్యాప్
కేక్ కటింగ్స్ చెయడం థర్టీ ఫస్ట్ రోజు బయటికి ఎళ్ళడం. అందరిగ ఇదే ఇస్తరు తెలుసా.
జరుపుకోడానికి ఏ పండుగ అయితేందని అని. పండగలు జరుపుకున్. వున్నార్ మేడం కానీ ఇదైతే మనకు స్పెషల్ అన్నమాట ఈ పండగ. అవున్ అవ్ ఆ. పండగ అంటే ఏందంటే మనము ఆనందంగా ఉన్నప్పుడు జరుపుకోవాలి మనం దుఃఖం బాధలో ఉన్ ఉన్నప్పుడు పడుగ సేసుకుంటావా చేసుకోలేం గదా కుటుంబ సభ్యులు అందరూ ఆనందంగా ఒక చోట్. ట్ట చేరి చేసుకుంటేనే పండగలాగా ఉంటద అట్లా ఎన్ని. పండగలైనా చేసుకోవచ్చు. కాకపోతే ఇలాంటి పేరున్న పండగలైతే తప్పకుండ్. కుండా చేయాల్సిందే. అది మనకు ఆనాటి నుండి. ఈ భూమి పుట్టుక నుంచి మన పెద్దవాళ్ళు అలవాటు చేసినదే మనకు అట్లా వస్తున్నది. మనం చేసినాక మన పిల్లలు మన పిల్లల పి పిల్లలు అట్లా ఇగ సాగుతుంటది. దీన్ని కాపాడుకున్నంత కాలం అయితే ఉగాది పచ్చడా ఎలా చేస్. స్తారో దాంట్లో కలిపే పదార్థాలేవో, ఒకసారి గుర్తు చేస్తారా నన్ను చేయమంటారా, మీకు తెలియకపోతే నన్ను చెప్పమన్నా చెప్తాను.
మీ మీరే మీరే చెప్పండి సారు.
ఆ ఉగాది పచ్చడి అయ్యే ఏవో అందులో ఏమేమి కలుపుతారంటే మేడం. కొ కొత్త చెరుకు రసము, కొత్త బెల్లము, కొత్త చింతపండు, దాంట్లో ఓ లేత మామిడి ముక్కలు. కారము కొంచెం ఉప్పు గుల కలిపి ఆరు ఓ ఓ రుచులు ఓ ఉండే విధంగా చూసి. ఆ షడ్రుచులు. ఆ వేప పువ్వు కూడా కలిపి మనం ఆరంటాం గానీ. ఇలాంటివి కొన్ని కలుపుకుంటే మొత్తం కల్పి. ఇగ ఆరు రుచులే అంటాము అలా కలిపిన మిశ్ మిశ్రమాన్ని ఆ ఒక వాటర్ లో కలిపి ఇలా బెల్లం కలిపి ఇగ మంచిగా ఉప్పు, చేదు, కారం, ఉప్పు ఉ ఉండేటట్టు చేసి, తగిన విధంగా చేసి, ఆ సేవిస్తారన్నమాట. అదే ఉగాది పచ్చడ పచ్చడి అంటే నిజానికి య. సెమీ సాలిడ్ ఉండదు.
ఊ ఊ అవును సార్. లిక్విడ్ లానే ఎక్కువ లిక్విడే ఉంటది.
ఆ అంతే సో అది ఇగ అట్లా తయారు చేసి ముందుగా దేవునికి నైవేద్యంగా ఇచ్చి మనం తీసుక్. కుంటాము. ఒకరి నోట్లో ఒకటి మనం పెట్టుకుంటాము. ఇరుగు పొరుగు వారిని కూడా పంచుతాము ఒక చిన్న చిన్న గ్లాసుదింత ఒక టూ ఎంఎల్ టూ హండ్ర్ డ్రెడ్ ఎఎల్ లు గ్లాస్ పరిమాణం లో.
ఆ అదే సార్ ప్రతి ఇంట్లో అందరు చెసుకుంటారు ఇక కొంతమంది చేసుకోని వాళ్ళకు తెలియని వాళ్ళకు పంచి పెట్టడం లేకుంటే చేసుకున్న వాళ్ళకే మనం పంచడం
అవును ఔ అలా ఒకరికొకరు పంచుకుంటాము శుభాకాంక్షలు తెలియజేసుకుంటాము అయితే ఈ పచ్చడ తినడం వల్ల లాభాలు కూడా ఉన్నాయి మేడం ఆ జీర్ణ వ్యవస్థను శుభ్రం చేసేస్తు అది ఏమనా నుల్లి పురుగుల టే చనిక్ పోతాయి అంతేకాకుండా బెల్లం వల్ల ఐరన్ బాడికి దొరుకు ఉంది కొంచెం పులుపు వేయడం వల్ల విటమిన్ సి లభిస్తు ఉంటది మొత్తానికి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది ఈ రస అంటే పచ్చడ లాభమే ఎవరైనా తినచ్చు సైంటిఫిక్ యూజెస్ ఉన్నాయన్నమా అ మీకు దీని గురించి ఇంకేమైనా తెలుస్తే చెప్పండి మేడం
కొత్త బట్టలు కొనుక్కుంటారు మనం ఇట్లా అన్ని పండగలకి
అవును మేడం కొత్త పండగలు ఒక్కో సారి కొత్త దుస్తులు తీసుకొని ఈరోజు ఆ కొత్త దుస్తులు ధరిస్తారు కరెక్టే అది మర్చిపోయాను నేను మీకు చెప్పడము కానీ ఒక్కొక్క సారి కో బట్టన్ వి లేకుండానే కొత్త మనసుతో చేసు కుంటాను ఎప్పుడైనా ఉత్సాహంగా ఉండాలి లేపో పోతే ఒక కొత్త పని అన్న ప్రారంభిస్తారు రైతులై తే వాళ్ళ చేనుకు వెళ్ళి ఆ మేడం చెప్పండి
పొలాలు వేస్తారి
అవునండి పొలాల్లో వెళ్ళి దున్నుతారు ఆ అవును పొలాన్ని చేను కొంచెం శుభ్రం చేసుకొని ఒక నాలుగు చాల ళ్ళు దున్నేసి ఇంటికి వస్తారు అప్పుడు ఆ పశువులను మంచిగా శుభ్రంగా కడిగి అలంకరించి నాగలి గ్గూడ బొట్టు అట్లా అట్లా పెట్టి మొక్కి నాలుగు నాలుగు అం ఐదు ఐదారు సార్లు అటు ఇటు దున్నేసి వస్తారనమాట రైతుకి ఇది పవిత్రమైన పండుగ మేడం ఉగాది అయి.
అవును సార్ మీకున్న ఎసాలకి పోలాలి మరి
ఆ ఉన్నాయి
తెలుసా సార్ పొలాల గురించి మరి ఏమేమి వర్క్ చేస్తరు
అవును పొలాల్ పొలాలు అంటే మ మొత్తానికి భూమి ఉన్నా ది రెండు రకాలు మామూలుగా చేను అం అంటే ఇట్లా పొడి అ మ ఎక్కువ నీళ్ళ అవసరం లేని పంటలు పండిస్తారు అలానే బాగా నీళ్ళు అవసరం ఉన్న పంటలు పండిస్తారు వరి చెరుకు అయితేనేమో నీళ్ళు అవసరం ఉన్న పంటలు. కంది, జొన్న, రాగులు, లాంటివిమో పెద్దగా నీళ్ళు అవసర వర్షం లేకుండా పండించే పంటలు వీటిని ఆరుతడి పంట. అని అంటారు. వారికేమో నీళ్లు కావాలి మేడం మాకు చెరు వెనక వరి పొలం ఉంది
చాలా బావుంటది సార్ ఇట్లా. వరి మంచిగా కొంచెం పెద్దగా వెనుక గ్రీన్ కలర్ వాతావరణం చాలా మంచిగా అని
చాలా చక్కగా అవును గ్రీన్ ఎటు చూసినా పచ్చగా కనపడుతుంది కళ్ళన్నీ పచ్చగా మనసు అంతా పచ్చగా. ఎ ఎటు చూసినా శుభ్రమైన స్వచ్ఛమైన గాలి వీస్తుంటది పల్లెటూర్లలో
మీకు అలాంటి వాతావరణం అంటే నే ఇష్టమా సార్
అవును ఆ పల్లెటూరు వాతావరణము పచ్చని పొలాలంటే నాకు చాలా చాలా ఇష్టం మేడం.
చాలా బావుంటది సార్ సర్వా ప్రశాంతత దొరకుతది సార్. అ
ఆ మనం అం అందరము పట్టణాల్లో ఉండి మూడు పూటలు తింటున్నాము అంటే ఈ మూడు పూటల భోజనాలు తయారు చేసేది రైతే కదా ఆ రైతు గ్రామాల్లో ఉండి తన శ్రమదారాన్ని పండించిన పంటలు మన చేతికి అంతా మనం తినగలుగుతున్నాం మేడం అందరూ పెద్ద పెద్ద స్థాయిలో హోదలో పియ్యం ఆ ప్రైమ్ మిని స్టర్ కావచ్చు, గవర్నర్ కావచ్చు లేదా రాష్ట్రపతి కావచ్చు ఎవరైనా కావచ్చు, పెద్ద పెద్ద హోదాలో ఉన్న వారు కూడా ఈ రైతు పండించిన పంటనే తీసుకుంటారు మేడం అంటే అందరికి భోజనం పెట్టే వారు ఎవరైనా ఉన్నారంటే అది రైతే మేడం. ముఖ్యంగా పల్లెటూర్లలో అవును. మీరు కూడా పంటలు పండిస్తారా.
అంటే మాకు పెద్దగా పంట పొలాలు ఏమి లేవు సార్. నార్మల్గామ్మండి అడి వంటలు చే రు మీతా
ఆ
మా చుట్టాలందరూ పేపర్ మిల్లు లో కంపెనీలో వర్క్ చేస్తరు సో అట్లా అని మాకు
ఆ అవు సరే ఎవరు ఏ పని చేసినప్పటికీ అందరి కూ డా రైతు పండించిన పంట అవసరం మేడం మొత్తానికి ఈ రోజు మంచిగా పండగ గురించి నాకు అవగాహన కలిగించారు థ్యాంక్ యూ